ఏం చేస్తున్నావ్ అక్క
తను
నీనుంది ఖాళీ
బావున్నావా
బావున్నా నువ్ బావున్నావా
ఆ బావున్నా ఆ తిన్నాను
కిందనే మియ్యాల
టూ టైమ్స్ తిన్నావా చాలా మంచిది చాలా మంచి శుభవార్త చెప్పావు
అంతేనా
అ
ఎంకరేజ్ చేసినా ఏముంది చెట్టు మాడికాయ్ లన్నీ తెంపినం
చెట్టు మావిడికాయలన్ని తెంపిం
తిని తిన్నం అన్ని పండు పండినాయి అందరికి పంచినా ఇప్పుడే మస్త్ ల కరాబయి ఉంటే పడేసి వస్తాన్న చెట్టున్నయ్ పుల్ కాయలు కాష్ హెయ్ అన్ని బత్తల ఏత్తే పండ్లు పండినయ్
హా
మనుషిన్ని మనుషిన్నిగ
మాకు లేదానే
ఎందుకుండవ్ వస్తా ఎవ్వరికైనా ఉంటయ్ పార్సెల్ పంపే అవకాశం ఉంటే బావుండు కదా
వదినకు వస్తే ఇస్తారా తీసుకొచ్చి పెట్టాలి
పిన్నివి కద నువ్వు వదినకైతే తెచ్చేదాన్ని
ఆ అంతే అంతే ఊమ్ పిన్నట పిన్ని పెళ్ళై త్ వర్షన్ మారతయా మొదటి నుంచి ఉన్నాయ్
మారచ్చు చెప్పలేం
అట్ల ఎట్ల మార్ తే మొదటి నుంచి ఉన్న వరుసల్ మొదటి నుంచి ఉన్నవే
మని వదినంటా వ్ బావన క
ఆ
బావానక వదినంట్
హ్మ్ హ్మ్ బావ బానే అనాలి గానీ
హ్మ్ కానీ
ఏమొ ఇగ నీ నీతో మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అందుకనేసి
ఓ యమ్మో
కామ్
అంతేనా అంటాన్న హ హ హ మ తమ్ముడేం చేస్తుండు తమ్ముడేం చేస్తాండు కోడలు ఏం చేస్తంధి బాబు ఏం చేస్తుండు.
మీ అల్లుడు ఆ హా అంతావును హా నీకు కోడల్ ఇక్కడ లేదు
హ్మ్
ఆ మా అత్తమ్మ మా మామయ్యా తీసుకుపోయిరు నిన్నొచ్చి
బాయ్ బాయ్
మావయ్య దేముంది అక్కడ ముందట నిలబడ్డడు ఆ ఇంకేం చెప్తానవ్
ని ముంది ఖాలి హ్మ్ ఇవనా అవునుగ నీ వాళ్ళకి మెసేజ్ చేస్తన్న రిప్లై ఇత్తలేరు
హ్మ్ శుభవార్త చెప్పినవా
ఏంటిది
శుభవార్త చెప్పినవా అంటున్న
ఎవరికి
అక్కక్ ఉమాక్కకు పెళ్లి రోజు ఏదో ఒటి హ్మ్
ఇ
ఉహుమ్ ఏంల్లేదు మీ బాబాయ్ ఇన్నడు పులిదాని శుభవార్తకు శుభాకాంక్షలకు తేడా తెలీదా అని తిడుతున్నాడు
అంతేగా మరి ఎట్ల చెబి తండవి
మీ అంత తెలియ మాకుండొద్దా అమ్మా ఏదో తెలివి తక్కుళ్ళం అలా బతుకుతునామ్ అంతే భూమి మీద ఉన్నాం ఆ అంటూ ఉన్నావు అట్లా అంటలే నువ్వు అలాగే అ కుతున్నా
అవునవును
ఆ అత్తమ్మ మా అన్న ఏం చేతల్లు
మీ అన్న ఇప్పుడే రోడ్డుకి వెళ్ళింండు
అన్నమంచ ఈత్తనవ నువ్వేదింతనవ్ మరి
అంతా నేను తింటనగా అంతే అంట మీ అన్న రెండుసార్లు తిన్నాడు మేము మ చాలా తినలా ఈ రోజు
వావ్ గ్రేట్ వెరీ గొప్ప శుభవార్త ఇస్తారు ఇప్పుడు నిజంగా
అంతేనా
అంతే కద
ఉమ్
ఇలాంటి శుభవార్తలు వినాలని రోజూ వెయిట్ చేస్తూ ఉంటాం
మంచిగా చేసుకో
హ ఎప్పుడుొస్తున్నా మా ఊరికి
చెప్పలేము తెలీదు రాను అనుకుంటా
అన్నయ్య పని మీద చాలా ఇబ్బందులు ఉంటాయా రావాలంటే
అన్నిక సమ్మర్లా వెనకాలంలో ఒకే పని
ఉ
ఉమ్
అల్లుడు నాకు ఒక వరుస అల్లుడు అవుతాడుటో ఒక్క వరుస అన్న అవుతాడు మా ఎందులో వెళ్త నేను చీకాంచి చకాంచి అల్లుడుూ కోడలా అని పిలుస్తా అల్లుడు బిడ్డ అని పిలుస్తా ఓకేనా
ఇంకాఏంది మరి పన్యాన్ విలి తన్నగా ఇట్లాగా నను
అయనా నా ఎటూ తిరిగిన నాక్ కేసోత మ
అత్ అభి ఏమి బాబాయికిలడై తడతున్నా
ఆ బావే కళడ తుట
మున్నే తెలుసాకన వెళ్ళు
వాళ్ళు ముందే తెలుసు కావచ్చు మరి బాబాయ్ వాళ్ళలకు
ఉ హు
ఎందుకంటే ఆ ఊరు పక్కన ఆ ఊరు పక్కనేయి కదా అట్లా తెలుసుకోవచ్చు వాళ్ళకి
హు
ఉమ్
ఇంకా
ఏముంది వాళ్ళు వసుకుంటారు చేసుకుంటలేరు పెళ్లిి రోజు మరి
చేసుకుంటారు కావచ్చు
ఓ బుద్ధ అవుతానే అని మీ బాబా చెప్పుకోడు
రమన్జిప్పలా
ఆ చెప్పపోయిడి ఇక్కడికి వచ్చిండ
ఎవరు
బావ మా బావా
ఇంటికొచ్చి చెప్పపోయిన్నారు అమ్మాని
ఆ అంటే గుడ్లమ్ తాను కదా వద్లు అమ్ముకుంట అముకుం అమ్ముకుంట అ ఇవరు గుూడచ్చిండు వచ్చి కాసేవు కుర్చీని ఎమన్ గి వాళ్ళ మం పెళ్లి రోజు కుటుంబ సమేతంగా సమావారిగా మా ఇంటికి విచ్చేయండి అని చెప్పి వెళ్ళాడు
అవునా ఎంతకేస్ సందలో
ఆ ఇప్పుడు మొన్ననట నూట ఎనభై కేసి అమ్మిరట మన ఇప్ ఇప్పుడు గుడ్డుకు ఆటాన్న రూపాయి పెరిగిందట
ఆ
ఆ మళ్ళ ఏమైందటంటే అక్కడ ఎక్కడా
సిక్స్ రూపీస్ క ఒకటిక్కడ అయితా అంట అన్న
మామ్మ ఆరు రూపాయలకి తక్కువనే అమ్తారవ ఇక్కడ ఏడు రూపాయలు ఒక్కొక్కటి వన్ నైట్ కేజీ తీసు ఉన్నది వేరు సింగిల్గా ఉన్నది వేరు గదా
న గది రేట్ అయితది
ఆహా
కానీ మనల్న్ మాలెక్కుండందరకి స్లైస్ గుంటరు
ఆ మనకేందుకుడుక్తయ్ పుడ్ సుట్టు లైటకేసి తీసుకుంటాయని
అసలు తినబుద్ధిగా కాదు ఎక్ ఉ ఆమ్లెట్స్ తినవుదైతది కన్వే దిగదని ఊకె తిడతారు
నీకో ముచ్చట దెల్స నీకో ముచ్చట దెల్స అంగన్వాడలా నల్బ్ భై ఐదు గుడ్లో నలభై ఆరు గుడ్లో వష్ణయ్ నాకు
ఆ
ఆ నలభై ఆరు గుడ్లోతే ఎప్పుడిచ్చింది. ఈ నెల మూడో తారీకీచ్ సే
హ్మ్
ఈ నెల మూడో తారీకితే ఈయల ఇరవై తొమ్మిదో తారీఖు. నిన్నటికి, నిన్నటికీ అయిపెనాయి. నిన్న మళ్ళా ఒక ఎనిమిది గుడ్లు కొన్కొకోచ్చిన.
హ్మ్ అంతగనం మేన్ జల్లా
హు ఇప్పుడు రోజు నా బిడ్డకోక గుడ్డు రోజు కస్తంగా
బిడ్డ లేదనవ్ మల్ల బిడ్డకొక్కటంటవ్
ఇప్పుడు ఈ రెండు రోలైతంది పోయ్. మొన్న పోయింది గదానే
మొన్న పోయిందా
పెయి మాల్ రేప్ కొత్తందిగా
వస్సందా మళ్ళీ
రేపొత్తాంది. రేపు మా చిన్న అత్తమ్మ వాళ్లది ఏడాది మష్కం ఉందట
మీ చిన్నత్తమ్మ నా
ఆ మాత్
బాబై వాళ్ళా పిన్నియా
త్తం ఉన్నదిగా. బాబాయ్ వాళ్ళ, ఆ ఆ బాబాయ్ వాళ్ళు పిన్ని
ఇంత ల్యాగ్ జేయాలంటే నువ్వే ఎత్తవు అసలు
మళ్ళా అదేగ చెయాల గదా ఇప్పుడు ఆ అంతే గదా ఇంగ్ అట్లా మాట్లాడతానం మొత్ తనీ
మాడికాయ్ల్ తీస్కోదురా మాడికయలిస్తారా. అయ్యో నువ్వు పిన్నివి గదు పిన్ని
అయ్యో ఎందుకు గట్ల ఎతవ్ మొత్తం నన్ను
ఎందుకు పిన్ని ననకి ఇట్లా ఎత్త నువ్వు
నేను నిన్ను ఏడిపిచేది పోయి నువ్వే నన్ను ఏడిపిస్తన్నావుగా
అయ్యో రామాని ఇ వన్న పిన్న ఇప్పు నిన్నో
ఓయ్
ఏంటి
ఉమ్ పిన్నిని కాదు
మరి
ఒక్కస్ తోమీది నోట్లు బావ అనొచ చిక్కదవా
బావాగా బాబయికి చెప్తదడేమో
నేను చెప్తా ఏేం చెప్తారు మీ బాబాయ చెప్తేా హు హు ఎవరైనా నా తర్వాత
అబ్బచ్చా పిన్ని పిన్ని అని పిల్వని పిల్వని అట్లే అని చెప్తా అలాగే
చెప్పుకో చూద్దాం
హ్మ్మ్
అయితే రేపు వస్తున్నారంట అత్తమ్మ మా అయ ఇక్కడికి వస్తున్నారంట ఇక్కడికొచ్చి పాపని ఇక్కడి ఇచ్చి ఆ మనఊరికిొచ్చి పాపని ఇక్కడ ఇచ్చి ఎంటే పాపని తీసుకుొనే పోతాడు కావచ్చు పాపని తీసుకుపోయి మళ్ళా అది అయిపోనాక ఇక్కడకి అత్త కావచ్చు
మే
ఊ
ఇక్కడెవరో గోరేస్తారుళు
ఆ పోలంలనా
స్టేషన్ కతాంది
పొలంలు ఎతారా
మా దగ్గర పొలాల లేయర్ ఇంటి వద్దే నేసుకుంటారు అందరూ ఉమ్
ఉహుమ్
అ
పడ్డదా మరి
వంటి ఇప్పుడే చార్జ్ చేసిడు
ఇప్పుడే స్టార్ట్ చేసేదా నాకేమి విత్తలేదు అట్లా నువ్వు మాట్లాడేది వినబడతా అంది అవునా
బాలకృష్ణ ఏం లేద అక్క ాలీ
చి ఏం కూర ఏం కూర ఏం ఇ కదా
ఎక్స్పెక్ జయ
ఎక్స్పెక్ట్ చేయ్యాలాన
ఆ
ఉంట ఓకే పాప ఉంటో
పప్పుకి ఇంకొక యాడ్ చేయాలి ఏ పప్పు ఉన్నావు ఇప్పుడు కూడా
అవునా
పప్పుతో రిస్క్ ఇస్ ఏమింటేయో చెప్రాదు
పప్పు తోని
రెసిపీస్ ఇంకేముంటాయో చెప్పరాదంటున్న.
పప్పు టమాటా పప్పు చాాలు వంకాయ పప్ ఓ
సకండ్దని చెప్పిన కదా
సెక్కర్ద పప్పుచార
ఊ అది కాబట్టి ఇళ టూ టైమ్స్ పోయింది
అవునా
ఆా
సరేనే బాబాయ్ పిలుస్తుండి ఉంటాను మరి